హలో
హలో
ఆ హలో
హ యెస్ సార్
ఆ హై మా బాగున్నారా
ఆ భావున్నాం మీరు
బాగున్నానండి చెప్పండి
హుమ్ ఈ రోజు టాపిక్ వచ్చి
హుమ్ చెప్పండి
టాపిక్ ఆన్లైన్ షాపింగ్ గురించి మాట్లాడదం
ఓకే మా
ఆన్లైన్ షాప్ నిజంగానే కొన్ని సార్లు బాగుంటాయి కొన్నిసార్లు ఫేక్ అన్నీను ఆ బట్ కొన్ని క్వాలిటీ బాగుంటాయి పర్సంటేజ్ పెడితే క్వాలిటీ బాగుంటాయి కొన్ని కాస్ట్ తక్కువైనా కూడా క్వాలిటీ బాగుంటాయి కొన్ని కాస్ట్ ఎక్కువైనా కూడా క్వాలిటీ బాగుండవుక్క
అవునమ్మా నువ్వు అన్నట్టే ఎగ్జాక్ట్లీ అయితే మనము ఆన్లైన్ షాపింగ్ అనేది చాలామంది ఆఫ్లైన్ కి వెళ్ళకుండా ఆన్లైన్లోనే ప్రిఫర్ చేస్తుంటారు ఎందుకు అంటే వాళ్ళ టైం అనేది సేవ్ అవుతుంటుంది అండ్ ఇంకా ఏంటి అంటే వాళ్ళకు కావలసిన బ్రాండ్ అనేది మన ఫోన్లోనే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా మంది చేస్తుంటారు ఊమ్ అలా చేయడం వల్ల ఏంది అంటే వాళ్ళకు టైం సేవ్ అవుతుంది అండ్ ప్లస్ వాళ్ళకి కావల్సిన ఆ బ్రాండ్ బట్టలు రావడం అనేది జరుగుతుంది అందువల్లనే ఆన్లైన్ షాప్ అనేది ప్రిఫర్ చేశారు అయితే అందులో మనం ఆన్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేసేటప్పుడు కొంతమంది బ్రాండ్ కొంతమంది ఏంటి అంటే ఉమ్ జెన్యుూన్ జెన్యూన్గా ఉంటాయి కొంతమంది ఫేక్గా ఉంటాయి అంటే మనము ఊ ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు అందులో ఒక రకంగా ఉంటుంది అండ్ మనము డెలివరీ అయిన తర్వాత మనం చూసిన తర్వాత ఒకలా ఉంటుంది దానివల్ల ఏంటి అంటే క్వాలిటీ అనేది తగ్గిపోతుంది దానివల్ల కొంతమంది ఏందంటే నేను మోస్ట్లీ ప్రిఫర్ చేయాలంటే ఆన్లైన్ షాపింగ్ని అవాయిడ్ చేస్తానండి ఆన్లైన్ షాపింగు ఉమ్
కి క్
చెయొద్దక చేయకపోవడమే బెటర్ ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను ఎన్నో ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నాను నాకు కావల్సిన క్వాలిటీగా ఏ వస్తువు ఏ క్లత్స్ రాలేవు అందుకోసమే నేను ఆన్లైన్ షాపిని కొన్నిటికి అవాయిడ్ చేశాను మోస్ట్లీ బట్టలకు అవాయిడ్ చేశాను చెప్పండి
అయిపుడు బట్టలు చాలా సార్లు బుక్ చేశాం కానీ ఒక్కొక్కసారి క్లాత్ ఒక్కొక్క ఫోన్ లో ఒక క్లాత్ అని అడ్మిట్ చేశారు దాన్దగ్ర కను వచ్చేపాటికి ఒక క్లాత్ అవుతుంది ఆ క్లాత్ ఏంత టిష్యూ మాదిరిగా తుంది బాగా హైవి కాస్ట్ ఉంటుంది కాబట్టి రిటర్న్ పెటై వాళ్ళు రిటను అన్వైలబుల్ అని చెప్పేస్తారు బట్ పిల్లలకి యూనిఫార్మ్స్ సో మామూలు డైలీవేర్ డ్రసెస్ కొన్ని యాప్స్ లో వచ్చేసి రు ఉంటాయి కొన్ని యాప్స్ ఒక్కటి ఫేక్గా ఇదవుతున్నాయి
అవునా అయితే మీరు అంటున్నారు అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఆ వస్తువు యొక్క క్వాలిటీ అంటే రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి చెక్ చేస్కున్న తర్వాత ఆన్లైన్ లో అనేది ఆర్డర్ పెట్టుకుంటే బెటర్ గా ఉంటుంది అయితే అయితే ఉంటుంది ఆ రిటర్న్ ఆప్షన్ కూడా ఇప్పుడు కొత్తగా యాప్స్లలో ఉమ్ ఉంటుంది సో ఆ ఆప్షన్ యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని అని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మనకు ఆన్లైన్ షాపింగ్ అనేసరికి ఇంకా గుర్తుకొచ్చేవి మోస్ట్లీ బట్టలే అండి ఎందుకంటే ఎక్కువ మనము ఆ ఊ మనీ స్పెండ్ చేసేది బట్టలకే స్పెండ్ చేస్తాం ఆఫ్టర్ దాట్ ఇంకా మనకు కావాల్సిన గార్డ్జెట్స్ ఎలక్ట్రానిక్ గార్జెట్స్కికి స్పెండ్ చేస్తం అనైతే తెల్సు ఇంకా కాచే వచ్చేసి కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ కోసం కూడా మనము ఆన్లైన్ షాపి అనేది మోస్ట్లీ ప్రిఫర్ చేస్తుంటాము మీరు ఎలా ప్రిఫర్ చేస్తారండి వేటికి ప్రిఫర్ చేస్తుంటారండి
ఆల్మోస్ట్ ఎక్కువ బట్టర్కీ ప్రిఫెర్ చేస్తాను చిన్నపిిల్లలకి ఈ సెట్స్ అన్నీ బాగుంటాయి క్లాత్ బొంటై అనేసి చేస్తాను ఒక్కొక్కసారి నైన్కి హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ సూపర్ వస్తది కానీ ఒక్కొక్కసారి ఫిఫ్టీ పర్సెంట్ అటు ఇటు క్లాత్ ఇష్యూ వల్ల అమౌంట్ ఏం బాగా బట్ట తగ్గట్టు అమౌంట్ ఉండదు అన్నమాట
అవును ఉమ్ అయితే మీరు ఆన్లైన్ షాపింగ్ బెటర్ అంటారా లేకపోతే ఆఫ్లైన్ షాపింగ్ బెటర్ అంటారా
ఆఫ్లైన్ షాపింగే బెటర్
ఉమ్ అయితే అంటే మీరు ఎక్కువగా ఆఫ్లైన్ షాపింగే ప్రిఫర్ చేస్తారనమాట ఏమన్నా కొన్నారా ఆన్లైన్ షాపింగ్లో
ఆ చాలా కొన్నాం పిల్లలకి చాలా కొన్నాము
ఆహా మీరు అంటున్నా పిల్లలకు చాలా మంది వింటారు చాలా మంది అన్నారు కూడా ఆన్లైన్ షాపింగ్లో వచ్చేసి పిల్లలకు ఆన్లైన్ షాపింగ్ చేస్తారు అని అంటారు కాకపోతే నాకు ఏంది అంటే సైజ్ దగ్గర చాలా డిస్టర్బెన్స్ అనేది ఒస్తుంది. కొంతమందికి సైజు లూజ్ గా అవ్వడము, టైట్గా అవ్వడం అనేది ఆ జరుగుతుంటుంది కాబట్టి నేను అక్కడ చిన్ పిల్లకు గుడా ఏమి ప్రిఫర్ చేయను ఆన్లైన్ షాపింగ్ చెప్పండి
నేను ఆల్మోస్ట్ ఫోర్, ఫైవ్ సెట్స్ బుక్ చేసాను డ్రెస్సెస్. సు నాక్ నా ఏజ్ మీడియం సైజ్ లో ఓ బట్ సూపర్ క్లాత్ ఒచ్చింది, బా ఒక్కొక్క టైమ్ లో అట్లా ఈచ్ టు ఒస్తాయి క్లాత్ ఇష్యూనో, లేదంటే డ్యామేజ్ కాస్ట్ రీజనబుల్ కాస్ట్ ఉంటుంది.
ఉమ్ అదే ఆ మీరు అన్నట్టే కూడా ఆన్లైన్ షాపింగ్స్ ఒకట్ టే దాంట్లో కాకుండా చాలా మంచ్ చాలా యాప్స్ ఒచ్చాయండి. అమెజాన్ ద్వారా నైనా, ఫ్లిప్కార్డు, మీషో అండ్ ఇంకా చాలా, ఆ ఇవన్నీ కూడా మనము ఆ ఎన్నో షా ఆప్స్ ఉన్నాయి. ఆ క్లోత్కి సంబంధించిన ఆప్స్ వాటి వల్ల, అంటే నేను ఆ విన్న యాప్స్లో ఒచ్చేసి బెట్ బటర్గా ఉన్నది అండ్ మన ప్రైస్కి అవైలబుల్గా ఉన్నది అంటే మీషో అని నేను విన్నాను, అంటే ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది. అని అంటున్నారు, సో కొంతమంది క్వాలిటీ సరిగ్గా లేదు అని చెప్పడం అయితే చాలా విన్నాను. సో అంటే మీరు ఏ యాప్ ని ప్రిఫర్ చేస్తుంటారు.
మీషో అండ్ ఫ్లిప్కార్ట్
ఓకే, ఫ్లిప్కార్ట్ లో బావుంటాయా అండి బట్టలు.
ఆ బావుంటాయి అండి నేను త్రీ సేట్స్ బుక్ చేసాను, త్రీ సేట్స్ సూప్పర్ ఒచ్చాయి.
అంటే కాటనా లేకపోతే క్లాత్స్ ఏ అంటే ఏది ఏ టైప్ ఆఫ్ క్లాత్స్.
కాటన్ క్లాత్ అన్ని టాప్స్
హుమ్ అంటే వాషబుల్, ఆఫ్టర్ వాషబుల్ ఓకేనా అం టే వాష్ చేసిన తర్వాతక్ క్లాత్ యొక్క ఆ ఆ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో అలా ఏమన్నా
ఆహా నో అక్క క్వాలిటీ అయితే బాగుంది కలర్ షేడ్, డ్రై అవ్వడము ఏం లే క్వాలటీ త్రీ, ఫోర్ టైమ్స్ వాష్ చేశాను బ బావుంది ఆ ఆ అసలు కలర్ ఇడగడం అట్లా ఏం లేదనమాట్
అవునా అదే ఉమ్ ఉమ్ ఓకే ఆ ఫ్లిప్కార్డ
ఆ ఫ్లిప్కార్ట్, ఆ ఫ్లిప్కార్ట్
ఓకే ఉమ్ ఉమ్మ్ ఇంకా అంటే ఆఫర్స్, ఆఫర్స్ లాగా తీసుకున్నారా లేకపోతే యాజ్యుజ్ వాల్గా, ఆ షాపింగ్ ఆ అంటే ఆఫర్స్ గుడా ఉంటాయి కదాండి ఏదో వెడ్నెస్డే ఆఫరు అని, సాటర్డే ఆఫర్డ్ అండి అండ్ ఆ ధమాక, దసరా ధమాక అలాంటివి చాలా ఆఫర్స్ పెడుతుంటారు. ఇప్పుడు చూసారా అండి మనం ఆఫ్లైన్ షాపింగ్కి ఎళ్ళినప్పుడు గుడా, మోస్ట్లీ ఇప్పుడు దసరా వచ్చినా కుడా అండ్ ఉగాది ఇది వాట్ల, ఓ ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో మీ దగ్గర ఆషాఢ మాసంలో ఇట్లాపె స్పెషల్ ఆఫర్స్ అనేవి ఉంటాయా
ఉంటాయండి
ఉ అయితే కేజీ లెక్కన అని క్లోత్స్ ఇవ్వడము అలాంటివి ఉంటాయి అక్కడ మీ సైడు
ఆ ఉంటాయండి
ఆ ఇప్పుడు ఆషాఢ మోసమే కదండి నెక్స్ట్ వచ్చేది ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆన్లై ఆఫ్లైన్ షాపింగ్లో కేజీ లెక్కన సేల్స్ అనేది శారీస్ అనేది పెడతారు అంటే అక్కడ ఇంగ ఆ టైమ్ లో అనేది ఇంగ ఎంత కాస్ట్ ఎంత తక్కువ ఉంటాయి అంటే అం తక్కువగా ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ చేయడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకు అంటే మనం చూస్త స్తాము అండ్ ఏమైన్నా ఉంటే డ్యామేజ్ ఉంటే వాపస్ ఇస్తుంటాము అండ్ మనకు క్వాలిటీ నచ్చితే మంచిగా ఉంటే తీసుకుంటాము లేకపోతే అక్కడ పెడతాము ఇలాంటివన్నీ కూడా అందులో మంచి బెనిఫిట్ గా ఉంటాయి మనం షాప్ కి వెళ్ళి తీసుకోవడం వల్ల అదే ఆన్లైన్ షాపింగ్ అయితే ఇంగ మనము మళ్ళీ వచ్చి దానికి రిటర్న్ ఆప్షన్ పెట్టి తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్ మళ్ళీ మనకు అది నచ్చకపోతే ప్రాబ్లం అని ఉంటుంది అండ్ మళ్ళీ మనీ రిటర్న్ చేయాలంటే మళ్ళీ ఒక అప్లై చేయాలి ఇలాంటి పెద్ద ప్రాసెస్ అనేది ఆన్లైన్లో ఉ ఉంటుంది కాబట్టి
అ
మోస్ట్లీ ఆన్లైన్ అనేది హోల్డ్లో పెట్టడమే బెటర్ అనుకుంటున్నా చెప్పండి మీరు
మాసైడ్ కూడా కేజీ సెల్స్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలా ఉంటాయి మా సైడ్ కూడా
అవునా ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్ అనేసరికి ఇంకా ఎన్నో యాప్స్ ఎన్నో యాప్స్ ఇంకా మే మోస్ట్లీ చెప్పాలంటే అమెజాన్లో కూడా ఉంటాయి అయితే ఇప్పుడు అమెజాన్ వచ్చేసి కొంతమంది కూడా ఆఫర్స్ పెడతారు ఫస్ట్ టైం మనము యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటికి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సేల్స్ కి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఉంటుంది అలాంటివన్నీ పెడుతుంటారు చూసారు కదా అంటే మీషోలో మే మెయిన్ గా నేను చూస్తాను
అవును అవునండి
అంటే మీరు అలా ఏమన్నా అప్లై చేసుకొని పర్చేస్ చేయడం జరిగిందా
ఆ నేను మీషోలో పర్చేస్ చేశానండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పర్చేస్ చేశాను ఒక సెట్
అంటే ఏం తీసుకున్నారు
అంటే డ్రస్ సెట్ త్రీపీ కుర్టీ సెట్ తీసుకున్నాను
త్రీ పీసెస్ కుర్తి ఓకే అంటే నేను త్రీ పీసెస్ కుర్తీస్ ఏంట అంటే నేను ఏమనుకుంటున్నాను హాఫ్ అంటే త్రీ పీసెస్ అంటే త్రీ సెట్స్ ఏమ అనుకున్నా
ఆహా అదే జస్ట్ ప్యాంట్ టాప్ అండ్ చున్నీ ఆ ఆ
ఆ అంటే ప్రైజ్ ఎలా ఉంటుంది
బెటర్ అక్క మీషో ఫ్లిప్కార్ట్ వచ్చేసి బెటరు అమెజాను కొ కాస్ట్లీ ఆప్స్
ఎందుకంటే కొంచెం ట్రస్టెడ్ కదా ఆ ట్రస్టెడ్ కాబట్టి నేను అట్లా ప్రిఫర్ చేస్తుంటాను అనేసి ఏంది అంటే క్వాలిటీ మంచి గా ఉంటుంది అలా అన్న ఉద్దేశంతో అనేది నేను ఉ ఆ అదానికి ప్రిఫర్ చేస్తుంటాను చాలా మంది కూడా ఎప్ ప్యరు మీషో అనేది ఆ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇంకా క్వాలిటీ అనేది ఇంకా రావచ్ మంచిగా రావచ్చు మంచిగా రాకపోవచ్చు ఇవన్నీ మనకు ఎందుకు తలకయ్ నొప్పి అని అలా అన్రిఫర్ చేశాను
ఓకే ఆఫ్లైన్ ఇస్ బెటర్
ఎస్ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడ్ ఆ ఓకే అండి ధన్యవాదాలు
ఆ ధన్యవా